హలో ఆ అక్కే ఏం చేస్తునావ్ వినిపిస్తుంది
ఆ చెప్పురా
తున్నావ్క్క
ఏ ముందరా తిన్నా కూర్చున్నా నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు తింటున్న కర్రీ పప్పు బెండకాయ ఫ్రై ఏం జెషీనావ్ అక్క ఇయ్యాల ఏం కర్రీ చేసినావ్
ఇరరు మాది కూడా బెండకాయరా
అవునా తిన్నావా మరి
తిన్నరా తిని కూర్చున్న థింక్కేం చేస్తునావ్ ఏముందరా ప్రజెంట్ అయితే కావాలి పాప్ పాప ట్వెల్వ్ థర్టీకి వస్తుంది
అవునా
ఆమె వస్తునాక లాంజ్ ప్రిపేర్ చెయ్యాలా మటి
అవునా ఉహు ఏం చదువుతుందక్క ఇప్పుడు ఇప్ ఏం జదువుతుందంటున్న
ఇప్పుడు నెక్స్ట్ పోతే యూకేజీ ఏం చేస్తున్నావ్ రా నేను ఇంట్లోనే నార్మల్ సిచ్ంగ్ చేస్తారా
ఆహా
అంటే బయటి చేయకుంన్నా నా వరకు నేను చేసుకుంటా అనమాట
అవునా ఉహు
పాప ఫ్రాక్స్ నేను డబుల్ కుట్లు వయి వేసుకోవడము అవి నార్మల్ బ్లౌజ్ కూడా రాదు ఓన్లీ పాపకు ఫ్రాక్సే వచ్చునకు
అవునా ఉమ్ అయినా మనవి మనం కొట్టు కుంటాయిచాలీ కాలంలో ఫుల్ రేట్లు ఉన్నాయి అవి గుట్టిపియడానికి అయితే
అవును అంటే నార్మల్ గా అంటే చిన్న చిన్న హెవీగా కుట్టానులే నార్మల్ గా
అది
నేర్చుకుంటే వస్తయిలే కాని ఎందుకులే నేర్చుకోవడం అని
నిమ్లగ నేర్చుకో అక్క యూస్ అయితది గదా మనకైనా
యోజస్తానే మాకు పెసరు మీరు కూర్చుంటే పడతలేదు రా మోత్ మొత్తం కాళ్ళు వాస్తున్నాయి ఇగ ఎట్లాంత తన దూరం పెట్టేసిన నేర్చుకోలంటే ఇంటెస్ట్ ఉంటే నర్చుకుంటే బయట పని పోకుండా మనం ఇంట్లో పనైనా నేర్చకోచ్చ
ఇ వన్ బ్లౌజ్ పుట్టిన ఫైవ్ హండ్రెడ్ అట్లున్నది ఇప్పుడు
అవును మీరేం చేస్తారా
ఏం లేదక్క స్టడీ నే నేనే ఏం జేయాలో అర్ధంగా రివ్యూ కని వచ్చిన
ఇంటర్వ్యూ కని వస్తున్నావా
కానీ సెలెక్ట్ కాలేదు పోతున్నాం ఇంకా ఆప్ దొరకడం చాలా కష్టంగా ఉంది
స్కూల్లోనేనా ఇంటర్వ్యూ
హ్మ్
దేని గురించి ఇంటర్వ్యూ మరి
ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఈమో
హా ఏమోరా అసలు ఎంత చదివినా ఏం వత్తట్లేదు పరిస్థితి అట్లుంది
ఆ మా డాడ అయితే నేను ఏదో చదువుతా అనుకున్నాడు గాని ఏమైద్దోయేమో నాకు పెళ్ళి చేయవా ఇంకా అంటాంటే మా డాడి నా మీద ఏదో జాబ్ చేత్తదని పంపించుండు హైదరాబాద్ కి
డిగ్రీ కంప్లీట్ అయిందా
డిగ్రీ కంప్లీట్ అయింది ఎంసీఏ ఇప్పుడు నేను
ఎంసిఎ చేస్తున్నావా
ఆ
ఏమోరా చూసే జనాలు ఏమంటరో నాది కూడా డిగ్రీ కంప్లీట్ అయింది పీజీ చేసిన పీజీ చేయలే ఏం చేయలేదు పెళ్ళి చేసుకున్నా సర్ప్రైజ్అయ్యా
హ్మ్
ఏం సదివినవ్ సదివిన మళ్ళ వాళ్ళ కింద చెయంది తప్పదు ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా వాడికి వండి పెట్ట తప్పదు పిల్లానిగా కనడం తప్పదు అట్లానే సైలెంట్ గా నన్ను చెయి చే అన్నాడు గాని ఇప్పుడు పిజీ చేస్తే ఇగ కాలేజ్ పోయినోలే శాఖగా రాసి నార్మల్ గా ఇప్పుడు పోయి ఏం చదివి ఫాస్ అవుతది నేను చదవను అని చెప్పేసిన డైరెక్ట్
అవును గని సర్టిఫికేట్ అన్న వస్తది కదా
సర్టిఫికెట్ కూడా వస్తుంది కదా ఇంట్రెస్ట్ లేదు కదా ఇంట్రెస్ట్ ఉంటే చేసినా బాగుండు
సర్టిఫికెట్ పర్పస అయినా ఏదో చేసే వరకే ఆది అయిపోయినాకా ఏం ఉండదు డిగ్రీ చేసినా పీజీలు చేసినా ఏది లేదు
అదే అలా బీరువాలో పెట్టుకని దాస్ పెట్టుకో
ఆ అవును
చేసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటాము అది ఇది అంటే ఇస్తారులే గాని తర్వాత ఇగా వాళ్ళు కూడా కొంచెం ఉండే ప్రవర్తించే చేసేది ఏం లేదు
అవును స్కూల్ లో చెప్పచ్చు కదా అక్క నువ్వు
చెప్పొచ్చురా కాకపోతే అప్పుడు పాప కొంచెం చిన్నది ఇగా హెల్త్ బాలేదు నాకు మళ్ళీ వెళ్ళలేదు ఈ ఇయర్ చూసుకోవాలి ఇయర్ చూసుకుంటే అమ్మ కూడా ఫ్రీ కొంచెం తగ్గుతది కదా ఫీజు
ఆ ఫీజ్ తగ్గుద్ది నీకు కూడా కొంచెం ఇండిపెండెంట్ ఉంటది ఒకరే కష్టపడాలంటే ఇంట్లో బాగుండది కదా ఏం చేస్తాడు అన్నయ్య
అన్నయ్య కార్ డ్రైవింగ్ చేస్తాడు రా
కారు ఉందా మీకు
ఆ ఉంది మాదే చేస్తునడు అనమాట అప్పుడు వేరే దగ్గర లీజ్గాని పెట్టి వేరే చేసిండు అన్నయ్య కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అన్నది కూడా
అవునా
చేసి ఎక్కడికి ఎందుక వెళ్ళాలి కారు తీసుకుని అదే నడిపించుకుంటా అదిదని అదే నడిపించుకుంటడు అనమాట ఇంకా ఇంటి దగ్గర వ్యవసాయం ఉంది వ్యవసాయం చూసుకుంటా చేద్దాము అన్నట్టు కారు తీసుకున్నాము కదా ఏ నార్మల్గా వ్యవసాయం చేద్దాముో అది అని అంటే అత్తమ్మక్క కాలు ప్యాచర్య్యంది మళ్ళీ ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా ఇక్కడే ఉండాల్సి వచ్చింది
అ
మాతో పాటు ఆయన మళ్ళీ ఇంకో మా మరిది ఉన్నాడు ఆయన హైదరాబాద్ లో హైదరాబాలో చేస్తుండు ఇప్పుడైనా
ఏం జేస్తా
హైదరాబాలో చేస్తాండు
ఆహా ఉ మీ అమ్మల్ ఇంటికి పోతున్నావ మరి
ఏంటిదిరా
అమ్మ వాళ్ళ ఇంటికి పోతా వాంటన్నా
పోద్దర అమ్మ వాళ్ళంటే అమ్మ మాట్లాడుతది చెల్లి మాట్లాడుతది కాని నాన్న మాట్లాడాడు
తిన్నవ ఇంగ
ఇగ అమ్మ వాళ్ళు కూడా నాన్నకు తెలియకుంటేయ చాటాగా మాట్లాడడమే అన్నమాట
అవున ఇంకా కోపంగా ఉన్నాడు నానయితే చాలా మంది తొందరగా యాక్సెప్ట్ చేసి స్తారు కదా చాలా ఫీల్ అయినట్టున్నాడు.
మా నాన్న చాలా ఏమంటారు
పరువు ఊటిదింగా ప్రెస్టేజ్ పోయిందనుకుంటా హూ ఉం
సైలెంట్గా ఉండి పోతేక టైమ్ రాస్ంట లేదు హలో
ఆ అక్క చెప్పాలి ఇంకా
చెప్పాలరా ఇంకా మీరే ఇప్పుడు ఎక్కడికి మళ్ళీ మీ ఊరికే వచ్చేస్తున్నావా
హాస్టల్ కి హాస్టల్ లో ఉంటాం మేము
అవునా
ఆ పోయింది ఫోర్ మెంబర్ కి వచ్చినం ఇద్దరికి అయిపోయింది ఇంటర్వ్యూ ఇంకా ఇద్దరు వస్తుండ్ర అంటే ఇంకా
వాళ్ళిద్దరు కూడా సెలెక్ట్ కాలేదంటనా
వాళ్ళు కూడా అవ్వలేదు అనుకుంటా వాళ్ళు ఇంటర్నేషనల్ కదా కొంచెం అమెరికా వాళ్ళ లేక మాట్లాడిన వాళ్ళను తీసుకుంటళ్ళు ఇంకా ఇంగ్లీషులో
ఆ హా
చేసినావా ఏం చేస్తున్నావు అక్క
ఇపు వేరే అమ్మాయి వస్తే ఆ అమ్మాయితో మాట్లాడుకుంటా కూర్చుంటా
ఎక్కడుంటున్నారు ఇప్పుడు మీ అత్త వాళ్ళ ఇంటికాడనా
అత్త వాళ్ళ అత్తవాళ్లింటి దగ్గర హైదరాబాద్ రావడానికి మా స్కూల్ ఇక్కడే జాయిన్ చేయించాము అన్నమాట మధ్యలో తీసుకుపోతే బాగుండదు కదా ట్వంటీ గ ట్టినము మళ్ళీ ఫీజు ట్వంటీ కట్టినంక మళ్ళ మ మధ్యలో తీసుకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళినంక మళ్ళీ కట్టాల్సిందే కదా పదివేలు మళ్ళీ ఎట్లా అయినా పది పదిహేను వేలు కట్టాల్సిందే అక్కడ ఊరుకోరు కదా మళ్ళీ సిటీలా అన్నట్టు నార్మల్ గా ఇగా ఉండనీ మొత్తము సమ్మర్ మొత్తం ఇక్కడే ఉంటాము ఇది అయిపోయి నాకనే అడికి వస్తాం అన్నట్టు ఉన్నాము అన్నయ్య మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నాడు ఇక్కడ హలో హలో